హలో
హలో
ఆ బాగున్నార అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏంటి ఈ మధ్య ఫోన్ చేయట్లేదండి
ఆ చేద్దాం అనుకున్నామండి కొంచెం అవ్ ఒక ప్లేస్ తీసుకు దాంట్లో వెళ్ళి కట్టాలని ప్లాన్ చేస్తున్నాం దాని గురించి కొంచెం తిరుగుతున్నామన్డి
అవునా అండి ఏంటి అంటే ఇల్లు కట్టుకుందామనా
ఆ ఒకా ఐదు సెంట్ల భూమి ఉందండి మాకు
ఆ సొంత భూమేనా అండి
అంటే దాంట్లో ఇంలు కడదాం అని అనుకుంటున్నాము దాని గురించి కొంచెం తిరుగు అవ్న్లే తెలీక
అవునా అండి మీకు ఊ నీకు చెప్పాలండి నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ అయ్యానండి
అవునా ఎప్ మీరు చేస్తారా అండి అలాంటివి
ఆ చేస్తానండి
అయ్యో నాకు తెలిదండి లేకపోతే మిమ్మల్ని అడిగేదాన్ని
అవునా సరే అండి అంటే మీకు బిల్డింగ్ లాగా కట్టాలని అలాగైనా కానీ చిన్న చిన్న ఇల్లులా కానీ లేకపో ఇందిరమ్మ ఇల్లు లాగా గాని స్టేర్స్ అయినా కానీ ఎలాంటి అయినా కూడా మేము తీసుకొని కాంట్రాక్ట్ లెక్క తీసుకొని మేము కడతామండి
అవునా మీరే చూసుకుంటారా అండి తీసుకుంటే మొత్తం
ఆ మొత్తం ఇక మొ ఆ మొత్తం బాధ్యత మేమే తీసుకుంటామండి
అదే అండి అంటే ఇల్లు పూర్తయ్యే వరకు మనుషుల్ని తీసుకొచ్చుకోవడం గాని ఆ మాట్లాడ ఆడ్డం కానీ వాళ్ళకి కూలి ఇవ్వడం కానీ అలాగా
ఆ మొత్తం మాదే అండి బాధ్యత మీరు ఒక్కసారి అంటే నేను ఒక్కసారి వచ్చి మీ ఆ ఐదు సెంట్ల భూముని నేను చూసి దానికి ఎలా ప్లానింగ్ అనేది అది మీరువ్వండి అంటే ఎలా కట్టాలి అనేది మీరు చెప్పండి దాన్ని బట్టి నేను దానికి ఎంత డబ్బులు అయితాయి అనేది నేను అంచనా వేసుకొని దాన్ని నేను మీకు చెప్త ను దాన్ని బట్టి మీరు కొంచెం బార్క్ క కొంచెం తగ్గించి అడగండి కొంచెం అలా అలా
అయి అయితే ఒకము మొత్తం మీరే చూసుకుంటారు కాబట్టి మరి ఇంత తీసుకుంటారండి మీరు ఒకసారి వచ్చి మాది స్థలం చూస్తే మేమైతే అనుకునేది ఒక రెండు రూ బెడ్రూమ్ ఒక చిన్న కిచెను హాలు ఆ మళ్ళీ ఏంటి దాని చుట్టూ పారి గోడ ఒకసారి మొత్తం కట్టి చేసేద్దామని అనుకుంటున్నానండి
అంటే మీకు సీలింగ్ గానీ టైల్స్ గానీ ప్లాస్టింగ్ మొత్తమా అండి లేకపోతే అలా బిల్డింగ్ కట్టేసి పోయి తర్వాత మీరు ఏమైనా చేయించుకుంటారా
ఆ అవి కూడా అండి సీలింగ్ కూడా దాని కింద టైల్స్ కూడా వేయాలండి
అలా అయితే రెండు రూమ్స్ కి కిచెన్ కి హాల్ కి ప్రహరీ కంటే ఓన్లీ కట్టడానికి అయితే అంటే మె మెటీరియల్ మీరు తెచ్చుకుంటారా అండి మేము తెచ్చుకోవాలా అంటే ఇప్పుడు వాటికి కట్టడానికి ఇటుకలు కానీ సిమెంట్ కాగానీ రాడ్స్ రాళ్ళు ఉంటాయి అవన్నీ ఉంటాయి కదండి అవి మేమే తెచ్చుకోవాలా ఒకవేళ మీరు ఇస్తానంటే దాన్ని బట్టి మాట్లాడదామని
అవి కూడా మీరే తెప్పించాలండి ఆ మీరే తెప్పించాలి కాకపోతే ఇంకా మనీ మ మాత్రం మేము ఇస్తాము మాకు ప్రతి ఒక్కటి ఎంత రేటు ఉంది ఇటుక ఎంత తుంది ఇసుక ఎంత ఉంది సిమెంట్ ఎంత ఉంది చెప్తుంటే మేము మీకు మనీ ఇస్తాము తెప్పించండి మీకు సరిపోయేంత మీరు తెప్పించుకోండి తెప్పించుకొని మీరు పని స్టార్ట్ చేయండి మే మాకు చెప్తే మేము డబ్బులు ఇచ్చేస్తా ఉంది
హ అయితే రెండు రూమ్లును హాలు కిచెన్ ప్రహరీ అంటున్నారు కాబట్టి సామాను కూడా మాదే కాబట్టి ఒక ఇరవై ఐదు లక్షలు అయితాయండి
పనిపూర్తాయవరకు ప్పు మొత్తం మీదే చూసుకుంటారు కానీ మధ్యలో ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని పెట్టడం అలా
ఆహా లేదు లేదండి నేను మధ్ ధ్యలో వదిలేయటం అనేది జరగదు నా గురించి కూడా తెలుస అండి ఆ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి అంటే నేను నాలుగు గైదు బిల్డింగ్ లు కూడా కట్టాను
అవునా
ఇంతముందు నాలుగు పెద్ద పెద్ద బిల్డింగ్లు
ఆహా
ఆ ఒకసారి వాళ్ళని కూడా పాత వాళ్ళని నేను కట్టిన వాళ్ళ అడ్రస్ ఇస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి నేను మంచి క్వాలిటీ సిమెంట్ వాడతాను ఇసుకైనా కూడా జల్లెడ పట్టే వాడతాను
ఆ మనుషుల్ని మీరే
క్కడ కూడా ఆ మనసులని ఆ మనసుని నేనే తీసుకొచ్చుకుంటాను మనం ఫస్ట్ పునాది కానుంచి గూడా తడుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మన గోడలు ఉంటాయి పునాది రాళ్ళు ఉంటాయి వాటికి మనం ఏదనా కట్టంగానే అలా వదిలేయకూడదు తడపాలి ముందుగా తడిపితేనే ఆ గోడ అనేది గట్టిపడుతుంది మీకెవరు ఇలా చెప్పరు ఏంది కడతారు తొందర తొందరగా కడతారు ఆ రెండు మూడు నె లల్లో అయిపోజేస్తారు డబ్బులు తీసుకుంటారు వెళ్ళిపోతారు మళ్ళీ తర్వాత మీకేమద్దంటే ఒక ఐదురు సంవత్సరాలు రాగానే మీకు గోడలు పగులుతాయి
అవునండి అసలు ఈ రోజుల్లో ఆ అసలు కాంట్రాక్ట్ గానీ మేస్తిలను గాని నమ్మేటట్టు లేదండి మన అంటే ఇప్పుడు యజమానులు కట్టించేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాణ్యతను లేకుండా సిమెంట్ ఎక్కువ లేకుండా కట్టి వదిలేసి వెళ్ళిపోతే అవి కొన్ని రోజులకే కొ కొత్త కొత్త ఇల్లులే ఆ ఇట్లాగా పాడిపోవడం పగిలి ఫోటం లాంటివి జరుగుతున్నాయి
అవునండి అంటే అలా ఇప్పుడు రెండు మూడు నెలలకి కడుతున్నారండి బిల్డింగ్ లో ఒక నాలుగైదు నెలలకి కానీ ఒక బిల్డింగ్ వచ్చేసి ఒక సంవత్సరం కట్టాలి నిమ్మలంగా అప్పుడే దానికి లైవ్ ఎక్కువ కాలం ఉంటుంది అది ఎందుకంటే తడప తడుపడం మెయిన్ అండి ఏ బిల్డింగ్ అయినా తడిపితేనే ఎక్కువ మినిమం ఈ రోజు కట్టామనుకోండి మూడు నాలుగు రోజులు తడపాలి ఇప్పుడే ఆ బిల్డింగ్ అనేది ఇటుక సిమెంట్ అనేది గట్టి పడుతుంది
అవునండి అసలు ఈ రోజుల్లో ఆయన కాంట్రాక్టర్స్ ని నమ్మలేకపోతున్నా అంటే మా దగ్గర ఒకళ అట్లాగ చేసేసి వెళ్ళిపోతే ఆ తర్వాత అవి కా పగుళ్ళు రావడం ఆ ఇస్ సిమెంట్ మ ది క్వాలిటీ తీసుకొచ్చి కట్టించక మేము అంటే ఇప్పుడు మనం ఉండం కదండి వ వాళ్ళు కట్టే కడుతున్నారు ఎట్లా కడుతున్నారు ఏం కడుతున్నారు అని చూడం కదా వాళ్ళు ఇగ కల్తీ చేసేసి తీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసి ఎళ్ళిపోతారు అందుకని ఇప్పుడు చా చాలా రోజుల నుంచి మేము ఆలోచించుకుంటున్నాం మంచి వాళ్ళు దొరికితే ఇద్దాము కాంట్రాక్ట్ ఇచ్చి కట్టిద్దాం ఇల్లు ఇసుక సిమెంట్ అన్ని దే వాళ్ళే తెప్పించుకునేటట్టు చూసి కట్పిద్దాము అని అ కుంటున్నానండి
అదే అదే అండి మీరు మరి మాకు కాంట్రాక్ట్ ఇస్తే మాత్రం మీకైతే ఇరవై సంవత్సరాలు కాబట్టికి నా పూచి అండి మీ బిల్డింగ్కి ఏ పనే వచ్చినా కూడా ఎలాంటి క్రాకులు గీకులు వచ్చినా కూడా నాది హామీ ఎలాంటి రాదు అని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే మొత్తం మేము నాణ్యమైనవి వాడుతాం ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం తడుపుతాం బిల్డింగ్ ఉన్లమే
అంతే అండి మరి మొత్తం మీరే చూసుకోవాలి రాడ్లు గానీ ప్రతి ఒక్కటి మీరు మా కూలీ వాళ్ళని పెట్టుకొని మాకు అంటే మేము ఉండం అండి కి మేము ఎప్పుడో ఒకసారి వచ్చి అలా చూసుకొని వెద్దాం వేరే పని మీద ఉంటాం కదా అందుకే మళ్ళీ మీకే ఒప్పు చెప్తున్నాం కాబట్టి మీరే నమ్మకంగా చేసి మాకు చేతిలో పెట్టేటట్టు ఉండా డాలండీ
సరే సరే అండి ఎందుకంటే నేను ఒక్కసారి మాటి ఇచ్చానంటే నేను అది ఆ పని చేస్తానండి ఎందుకంటే ఇల్లునే ఇల్లు అనేది మన మధ్ ధ్య తరగతి వాళ్ళకి అదొక గొప్ప కళ అండి ఎవరికైనా కూడా మేము ఆ ఇల్లును అనేది ఎవ వాళ్ళకి నచ్చిన విధంగా గట్టితనంగా మేము కట్టిస్తామం
ఆ సరే ఎన్నో స చాలా సంవత్సరాల నుంచి కట్టాలి కట్టాలి అని మేము ఎదురు చూస్తూ ఇప్పుడు ముందుకు ఓచ్చామండి కట్టుకుందామని అందుకని ఎంతగానో అనుకుంటున్నా
అదే అండి మధ్య మన మన లాంటి వాళ్ళకి ఇల్లే మనకి
సిమెంట్ అదే ఇసుక సరి ఇ దొరకట్లేదు రానివ్వట్లేదు అంటున్నారు కదా మరి
ఇస్కా అనేది ప్రజెం ట్ అయితే దొరకడం లేదండి కానీ మేము మా దగ్గర కొంచెం పాతది ఉంది స్టాక్ అనేది ఉం దే మన ఐదు మన రెండు బెడ్రూమ్ల ఇల్ల్లోనో కిచ్ చన్ అయితే మనకి సరిపోతుందిండి ఇస్కైతే సిమెంట్ అనేది మేము ఒకటేసారి లారీలో తీసుకొచ్చి తెస్తాము బయట నుంచి
మరే ఇటుకలు ఏ ఇటుకలు ఎర్ర ఇటుకలేనండి ఇవ్వీ ఇవ్వీ కడుత్ తరా బూడుదిట్టుకెళ ఎట్లా
మేమైతే ఎర్ర ఇటుకలే కడతామండి చిన్న ఇటుకలు మీరు ఏ ఏ ఏ ఇటుకలు కావాలంటే ఆ ఇటుకలు కానీ ఎర్ర ఇటుకల అయితే బాగుంటుంది ఎందుకంటే బుడిద ఇటుకలు అనేది నాలుగు రోజులు అయితే వర్షాలు పడితే అది ఏమైతదంటే తేమ వస్తదండి మనం ఏ ప్లాస్టింగ్ ఎస్ తంగులేయగానే ప్లాస్ట్రింగ్ చేసినా మక్కు పెట్టిన కూడా సైడ్ నుంచి తేమ వస్తది దానివల్ల గోడలు పగుళ్ళు వస్తాయి అందుకే ఎర్ర ఎర్ర ఆ ఎర్ర ఇటుకల్ పెడతామండి నాగార్జున సిమెంట్ వాడతాము
అయితే మీకే ఇస్తా అండి ఒక త్రీ డేస్ అయి ఆగినంక మా కొచ్చి కలవండి
ఆ వచ్చి నేను కూడా చూస్తా అండి ఆ ప్లేస్ చూడాలి ప్లేస్ చూసి త్తే అక్కడ ఆ ఎలా ఐదు సెంట్లు అంటే సరిపోతదండి మీకు రెండు రూమ్లు రూమ్స్ను కిచెన్ హాలు ప్రహరీ సరిపోతది
మంచిగా ఆ నీటిగా కట్టి ఇచేటట్టు ఉండాలండి ఆ పూర్త అయ్యే వరకు మీరే చూసుకోవాలండి
ఆ పూర్తీ అయ్యే వరకు నేనే అండి నా కింద కూల్లోలు ఉంటరు వాళ్ళు వాళ్ళే వస్తరు చేస్తరు మేము ఒకసారి ఇవ్వనవసరంలె డబ్బులు కూడా కొంచెం పని మొదలు పెట్టినప్పుడు ఒక పది లక్షలు ఇవ్వండి మా ఒక స్లాప్ వేసేటప్పుడు ఒక ఐదు లక్షలు ఇవ్వండి టైల్స్ ఎసేటప్పుడు ఒక రెండు మూడు లక్షలు ఇవ్వండి గోడ ప్రహారీ గోడ ఎట్టేటప్పుడు గోడ ప్లాస్టింగ్ చేసేటప్పుడు మక్కు పెట్టేటప్పుడు అలాగే ఇవ్వండి మేమేమి ముందుకు ముందు తీసుకొని అయితే పారిపోమండి
సరే అండి మీకు వీలు దొరికినప్పుడు ఒక రోజు వచ్చి కలవండి చూసి నా ప్లాన్ స్థలం చూసి మాట్లాడుకుందం సరేనా అండి
ఆ సరే సరే అండి ఇప్పుడిప్పుడే నేను కొంచెం ఆ పనులు చేస్తన్నా అండి ఇంత ముందు వేరే పని చేసేవాడిని ఇప్పుడు బిల్డింగులు తీసుకుంటున్నాను కాంట్రాక్టర్ అందుకే ఫస్ట్ కాబట్టి మీకైతే ఎలాంటి అన్యాయం జరగదు మంచిగా చేసి మీ చేతిలో పెడ తాను ఆ ఇల్లుని సరేనా అండి
సరే
ఆ అండి ఆ సరే అండి